హలో హాయ్
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిం ఏం చేస్తున్నావ్?
ఏం లేదు ఇప్పుడే పని అయిపోయింది వచ్చి కూర్చున్నా.
అవునా?
ఉమ్ అయిపోయినాయా మీ పనులు
ఆ అయిపోయినాయి అప్పుడే
తిన్నార మరి
ఆ తిన్నా అప్పుడే తిన్నాను నేను నువ్వు తిన్నావా?
హా నేను గూడా తిన్నా.
ఏం కర్రీ చేస్
కర్రీ యా ఈ రోజు మార్నింగ్ ఉప్మా చేసినాము. ఇప్పుడు చికెన్
అవునా?
ఉమ్ మీరు?
మాది అల్చింతకాయ అండి.
అల్చెందుకాయ
ఉమ్
అవునా?
అవును.
ఇంకేం చేస్తున్నారు మరి?
ఏం లేదు ఒక మ్యారేజ్ ఉంది అది దాని కోసం షాపింగ్కి వెళ్ళాలి.
ఆ అవునా?
ఉమ్ ఆ ఈ నైన్ టెన్ నుంచి స్టార్ట్ ఉన్నాయట ముహూర్ తాలుకున్నయ్ ఉమ్
ఆహా!
మా అయితే షాపింగ్కి వెళ్లాలి ఇంకా లేదు ఇ చేద్దాం దగ్గరలోనే ఉం కదా?
ఉమ్ ఉమ్ అవును.
ఉమ్ అదే చేద్దాం అనుకుంటున్నాం. ఎలాంటివి అయితే మంచి ఉంటాయ్? శారీస్ మీకేమైనా ఐడియా ఉందా?
కంచి పట్టు బనా
ఉమ్
నాకు శారిస్ గురించి ఎక్కువ తెలియదండి, నేను ఎప్పుడు ఎక్కువ డ్రస్సే వేసుకుంటా.
అవునా?
ఆహ! నీ నీవు
డ్రెస్సెస్ లో అంటే ఇంకా ఎలాంటివి బాగుంటాయి డ్రస్సులు అయినా కూడా
కుర్తా సెట్టు, త్రీ పీస్ సెట్ కుర్తా అండ్ లెహెంగాస్ లేకపోతే హా. లంగా ఒనీలు అట్లా కూడా వేసుకోవచ్చు.
అవునా?
ఉమ్ ఎక్కువ ఇగ ట్రెడిషనల్ గా ఉండాలి మ్యారేజ్ కంటే లంగా ఓణీస్ ఇగ చ్చీ వచ్చి శారీ కట్టుకోను అంటే లంగా ఒనీ వేసుకోవాలి. హాఫ్ సారీ మంచి లుక్ ఇస్తాది. మీరు పెళ్ళి కూతురు పెళ్లియా అయితే మీరు పెళ్లికూతురు కన్నా మీరే అందంగా రెడీ అవ్వాలి.
పెళ్లి కూతురు ఎక్కడైనా పెళ్లి కూతురు బాగుండాలి కానీ పెళ్లి కూతురు కంటే చేస్సు
పెళ్లి కూతురు ఎలాగో పెళ్లి అయిపోతుంది నెక్స్ట్ పెళ్లి కూతురు పెళ్ళి కదా
ఆ చెల్లి ఓకే చెల్లి కూడా రెడీ అవ్వాలి కాని
కానీ నేను నార్మల్ గా మ్యారేజెస్ వెళ్తే అందరు మేకప్ లే అందరు రెడీ ఐతుర్రు అయితే ఎవరు అసలు పెళ్లి కూతురు ఎల్లుంది అందరు పెళ్లి కూతురుకి ఈక్వల్ గా రెడీ అయితున్నరు ఇంక ఆమెను మించి రెడీ అయితున్నారు రకరక కలా జుట్లు వేసుకుంటున్నారు ఎవరు పెళ్ళి కూతురనో గుర్తు పట్టనికి వస్తలేదు
అదేంటి అందరు సేమేమంటారు ఒక్క ఆమె ఇట్లా ఏమంటారు
అది పైన ఓన్ వేసుకుంటది కాబట్టి ఇంకా మండపంలో కూర్చుంటది కాబట్టి గుర్తు పట్టనికి వస్తది లేక కపోతే అందరు సేమే అందరు కుర్రా
అవును అందరు రకరకాల హెయిర్ స్టైల్లు స్యారీసు మ్యాచింగ్ జ్యువెలరి అన్
ఆ చెంపచెరాలు మెహందీరు ఇల్లే అన్ని రకరకాల ల జుట్లు ఎక్స్టెన్షన్లు
ఆ అవును అప్పటి కాలంలో గివ్వన్నీ ఉండేవాళ్ళు కాదంట సింపుల్గా ఇయ్యేది
అవును ఆ లారీలల్లో పోయేటోల్లు పెళ్ళికి
ఆ అవును
ల లారీ ట్రాక్టర్
మా అమ్మ వాళ్ళ కాలంలో అ ఇట్ల పోయే వాళ్ళంట లారీలో ట్రాక్టర్లలో ఇంకా ఎడ్ల బండిల మీద
ఉ ఎడ్లబండి మీద పెళ్లి కూతురు పెళ్లికతురు పెళ్లి కొడుకు పోతే ఎనకయ్ జనాలు నడుచకుంటా పోయేటోళ్ళు దగ్గర ఉంటే ఏం కాదు కాని పాపం ఎండాకాలంలో పెళ్లి ఉండి దు దురంగుంటే ఘోరం అయితది కదా
అవును వాళ్ళు అప్పుడు పేసిల్లో మరి ఇప్పుడైతే కష్టం అట్లా పోవుడుగాని
ఇప్పుడా ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఇగ అందరు ఎవరి కార్లలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు
ఉ అవును
కార్లు లేకపోతే బస్సులు లేకపోతే ఇగ ఆ బాగా దూరం అయి తే వీళ్ళే పెద్ద పెద్ద బస్సులు చేపిస్తున్నారు
ఆ అవును
పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళ రిసెప్షన్ అట్లా వెళ్ళాలన్నా కూడా పెద్ద బస్సులు చేపిస్తే ప్రైవేటు ఇగ అందులో వెళ్ళి వెళ్తున్నారు లేకపోతే అప్పట్లో లారీలు ఉండేవి
ఆ ఈ లారీలోనే వెళ్ళేవాళ్ళు ఎక్కువ
రీలల్లో జనాలను అందరినీ నింపి
ఆ తీసుకు పోయె అవును అవును అట్లనే చేసేవాళ్లంట
అవునవును మన అమ్మ వాళ్ళ అప్పుడు వాళ్ళ అక్కల వాళ్ళ కాలంలో అట్లా ఉండే
ఊ
ఏ చూపి ఇంకున్నారా మరి లేదా
ఇంకా తీసుకోలేదు అంటే ఎలాంటివి తీసుకుందామా అని ఆలోచిస్తున్నా
ర్రండి ఇప్పుడు బయట అంటే ఇప్పుడు ఆన్లైన్లో డెలివరీ చేస్ కోవచ్చు కానీ నైన్టీన్ అంటే చాలా దగ్గరలో ఉంది కదా అంత ఫాస్ట్గా రాకపోవచ్చు అందుకేనే బయట ట్రై చెయండి మరి
అదే చూసుకున్నారు మీరు ఎట్లా తీసుకుంటారు ఎక్కువ ఆన్లైన్ లోనా లేకుం టే బయట వెళ్ళి షాప్ లకేళ్ళి తీసుకుంటార షాపింగ్ మాల్స్ లో
ట్రై చేస్తా ఎందుకంటే కొత్త ట్రెండిటి నుండి వస్తది కదా మళ్ళ రేటు కూడా తక్కువ ఉం టది ఇగ నేను ఆన్లైన్ లోనే ఎక్కువ చేస్తా
ఆన్లైన్ షాప్
హా అవును ఇగ ఎప్పుడైనా అర్జెంట్ కావాలంటే ఇగ బయట బజార్ కేళ్ళి తె తెస్తా చమతి
ఆహా అన్నం లో చేస్తే మంచిగా వస్తాయ మరి మీరు అనుకున్న
ఆ బానే వస్తాయి ఇగ ఒక్కొక్క సరే అట్లా అయితయి మనం రేటింగ్ ఇంటికోచ్చినంక ప్రొడక్ట్స్ వాళ్ళు ఫొటోస్ పెడుతారు క దా అవన్నీ చెక్ చేసి కొనాలి
అంటే చెక్ చేేషిన కుడా ఒకో సరే అట్ల అయితయి ఏమో అందులో ఒక క్లాత్ గానపడుతది ఇంటికోచ్చేసరికి ఒక లాగా క్లాత్ ఉంటది
అ
ఆ అన్ అంద్ కే ఒక్కొక్కసారి ఆన్లైన్ లో తీసుకోవాలంటే అందుకే ఆలోచిస్తాను నేను
మ్మ్ అవును మెహందీ అవన్నీ పెట్టుకుంటారా
ఆ మెహందీ పెట్టుకోవాలి అనుకుంటున్నా నేను ఎక్కువ పెట్టుకోను నాక్ అంత ఇంట్రెస్ట్ అన్ పియ్యదు ఆ కాని ఇగ ఈ సారి పెట్టుకోవాలనుకుంటున్నా
మెహందీ నైర్ పోలీస్లు ఇగ అమ్మాయిలు రెడీ అవ్వాలంటే టూ త్రీ అవర్స్ పడుతది ఇప్పుడు అబ్బాయిలు కూడా అలాగే రడి అయితున్నారు గాని
అవును
వాళ్ళు కూడా ఏమేమో క్రీమ్స్ యూజ్ చేస్తున్నారు మేకప్ వేసుకుంటున్నారు
ఆ వాళ్ళకేమే ఉంటాయంట ఏమో మా ఇంట్లో ఎక్కువ యూజ్ చేయ్యరు నాకు అంత తెలియదు కాని మళ్ళీ వాళ్ళ హెయిర్ కూడా ఇట్లా ఉండడానికి అదిేదో జల్లు లేక్కువ ఉంటదంట దాన్ని పెట్టుకుంటే వాళ్ళ హెయిర్ ఇట్లా సేట్ అయి ఉంటది అట్లాంటివి ఏమేమో యూజ్ చేస్తారు వాళ్ళు కూడా
అవును నార్మల్ డ్రెస్సీగా నార్మల్ ఉంటది కావచ్చు కాని ఇగ వాళ్ళు కూడా రడి అవుతున్నారు మనదైతే చీర కట్టాలి అది ఇది
మ్ ఇగ ప్రతి ఒక్కటి కావాలి చీర ఇగ క మ్యాచింగ్ గ జ్యువెలరీ అన్ని కమ్మలు గాజులు అని మ్ మళ్ళీ పూలు కావాలి అన్నిీ ప్రతి ఒక్కటి కావాలి
మ్ ఆ జుట్టు వేయనికే ఫుల్ టైమ్ పడుతది మళ్ళ సారీ కరెక్ట్ పర్ఫెక్ట్ టు రావాలంటే దానికి ఇ ఉమ్ ఇగ మ్యారేజ్ ట ఉంది అనంగా టూ త్రీ డేస్ ముందునుండే అన్ని సర్దుకునుడు ఇవి ఉన్నయ అవి ఉన్నయ
ఆ అన్ని ముందే చూసుకొని వేట్టుకోవాలి లేకుంటే ఇగ సడన్ గా అంటే మళ్ళా ఇబ్బంది అయ్ తది ఈ వస్తువు దొరకతలేదు ఆ వస్తువు దొరకతలేదు అది ఈదని అన్ని రెడీ ఏసి పెట్టుకుంటే తొందరగా అయిపోతే మనన్ టైకి కూడా వెళ్ళిపోవచ్చు
ఔను వేసుకునేటప్పుడు ఎంత అట్లా ఉంటదో తీస్ తేసేచప్పుడు కూడా మంచిగా ఒక డబ్బాలో తీసేస్తేనే మళ్ళ ఇంకోసరి వేసుకునే టైంకి గు ఉంటది
ఉంటది గనీ ఇగ పత్తు చ్ ఓసారి ఏమన్ చిరాక్ అన్ పిస్తది ఇక తీసి పక్కన పెడాతమ్ తరాత వెట్టుకుందమ్ లే తరువత వేట్టుకుందామ్ లే అనుకుండా ఒక్ సారి అట్లాయ్ ఒక్ సారి మిస్ అయ్ తయి అవి
మనం అల్ సిపోయి అల్ సిపోయి పిచ్చిలేస్ వోస్తాము దాన్ తరవాత ఇష్టం వచ్చినట్టు తీస్ పడేస్తాము మళ్ళా ఉమ్ మళ్ళా టైమ్ కి దొరకయ్ అవి
ఔను అన్నీ దీస్ ఒకదాట్ల వేట్టుకోవాలి గని ఓసారి తర్వాత విడదాంలే అని అక్కడ పెట్టేస్తాం ఇక అవి మర్చిపోతే అవి వైప్ పోతయ్ మిస్ అయిపోతయ్ ఒక్ సారి ఊహుమ్ ఒక్ సారి అది ఏమంటరు అంటే మకు తెలేసే వాళ్ళ పిల్లలు ఇట్లా సవరాలు ఉంటాయి కదా అట్ టే ఎక్స్ స్ట్రెంషారు హెయిర్ ఎక్స్ స్టన్షన్ కి సవరాలు అవి తీసే పెట్టా లో ఎవర్ తీస్ కెళ్ళరో తెలవాదు అంటే అళ్ళు ఇట్లనే ఇగ హడావిడిగా ఏ సిండ్రు పాపం ఎవరో దిసూకెళ్ళిరు వాళ్ళది మంచు ఉండే అది
ఔనా మరి దొరుకిన్ అటనా ఔనా ఎందుకు తీస్ కోవన్ తీస్ కపోయేదా ల్యాప్ పోతే వాళ్ళ అన్ కొని దిస్కవోయ్ ర
ఏమో ఎలాగనో తెలిదువని తీసుకెళ్లిరు ఇంక అది
అయ్యో అది ఇప్పుడు మస్తు రేటు వెయ్య కన్నా ఎక్కువనే ఉంటది జుట్టేష ఓస్తది కదా కొనిన్ నార్మల్ ఉంటయ్ ఉమ్ వ అయ్ దేనికైనా పైస్ సలే బాఉంటాయ్ అపుడు మేకబ్బు యోలని రడీ యేయనికి పిల్ చినా గుడా మస్తు పైసలు దీసుకుంటరు పదివేలు కన్నా వరకు
ఆ అంటే ఇక వాళ్ళ అ ఆస్ట మనం ఎంచుకునే స్టైల్ న్ బట్టి తీసుకుంటరట హెరీస్ హేయ్ రీ కీ మళ్ళీ శారీ డ్రాపింగు టైపింగు హుమ్ అ
సారీ కూడా ఇప్పుడు ఐరన్ జేసి కరక్ట్ చింగులు మత్ నా కొంగుది కూడా కరక్ట్ ఐరన్ జేసి ముందే ఇట్లా పెట్టి స్టిఫ్ గా కరక్ట్ పెళ్లి తరికి బాగన్
ఉమ్మ్ వాళ్ళకీ ఏసున్నరు మరి హెయిర్ స్టైల్ ఆ అన్ని కలిపి ఇక వాళ్ళు చార్జ్ చేస్తరిగా ఇంత తీసుకుంటరు ఇక కొందరు ఒకొక్కరు ఒక్కొక్కలా తీసుకు కుంటారు
వాళ్ళు రానికి ట్రావెలింగ్ చార్జెస్ కూడా వేట్
ఉమ్ ఔను
ఉమ్మ్మ్
ఈ మధ్య బాగా మంది ఎస్సున్నరు ఆ ఔను వాళ్ళకే ఉంది ఈ మధ్య అంటే అన్ త వొందక్ వొంది ఎవరు జెపిచుకోలే ఇవేళ ప్రతి ఒక్కరు ఇగా మ్యారేజ్ కదా చేపిచుకుందం అన్నట్టు ఇగ ప్రతి ఒక్కరు చెప్పించుకుంటునరు ఈ మధ్య అయితే
కెమెరా మ్యాన్ వోలక్ డిమాండ్ వాళ్ళకైతే లక్షల్ లక్షలు వస్తాయి.
ఆ అంటె ఇగ సీజన్ లో మే కదా ఇక వాళ్ళకి అంటే మామూలుగా టైం కంటే. ఇలా మ్యారేజ్ సీజన్ లో ఉన్నప్పుడే ఇగ ఫుల్లు వాళ్ళకి
కెమెరా కోర్సు నేర్చుకోవాలి.
మీకిష్టమా ఫోటోగ్రఫీ చేయడం?
జంతువులే తీసులు ఇష్టం లేదు కానీ, నార్మల్ మనుషుల్ ను తీసుడ్ ఇష్ అంటే, రోడ్ మీద ఇట్లా వెళ్తుకుంటూ, ఆ వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చ మిమల్ని ఫోటో తీయొచ్చా స్ట్రీట్ ఫోటోస్ ఉంటాయి కదా!
ఆ
అవి తీస్తా.
అట్లా ఇష్టం అన్ని
యా నాకు క్యామెరానే లేదు ఫస్ట్.
అవునా తీసుకోండి మరి. సరే అండి మరి.
హా సరే బాయ్.